అవునులేండి.
నేను లిఫ్ట్ చేసిన లిఫ్ట్ చేసినా డిస్కనెక్టింగ్ అని వచ్చింది.
అవునా. ఏంలే. ఈరోజు ఏం జరిగిందండి. అంటే నేను టమట్ టామట కూర చేస్తున్నానువే టమాటా బజ్జీ
హు
కట్ చేసుకునేటప్పుడే నాక నాకొక్కడికే అనుకోని నేను కట్ చేసుకున్నానా తర్వాత వి డాట ఇక్కడే ఉన్నాడు కదా అది ఏం తిన్నాడో అని అడిగిన ఏం తిన్నావు అని తినలేదంటే నేను టమాటా కర్రీ చేసే చేస్తున్నా ఇచ్చే కావాలా అని అడిగా
హు
సరే ఇవ్వు అన్నాడు కొంచెం ఎక్స్ట్రా చెయి అన్నాడు ఏహే అడిగితే భరత్ యువరాజు కూడా ఉన్నారు అన్నాడు
హు
నేం చేసేదే అట్ట అంటే వాడు ఎట్టున్న తింటల్లే అని ఇ నేను ఇస్తాను అనుకో వాడి కంటే అంటే మేము టిఫిన్స్ ఇవ్వడం వల్ల అలవాటు ఆ నిన్న అనుకుంటే వాళ్ళకి ఇస్తే ఏమన్నాను నే వాళ్ళకి బాగోదు బాగా చేయలేని నేను అన్నానా ఏం కాదులే నేను మళ్ళీ కూడా తెస్తా అన్నాను ఒకటి అన్నాడా బాగుండదు ఏ అన్నానా చెయి ఏం కాదులే అన్నాడు ఏం పర్లేదులే తింటాంలే అన్నాడా సరే అని చేసినానా మా అమ్మ ప్రాసెస్ చెప్పింది కార్య యాప్లు దే మంజు పొద్దున్న అనే చెప్పింది సరేలే అని ఇంకా మా అమ్మ చెప్ప తుంటే చేసిన అదేమంటే కొంచెం పచ్చి ఉడక అంటే ఎక్కువసేపు ఫ్రై చేయని ఇలా పాస్ట్ ఫాస్ట్ గా చేసేసా అది నాకు నేను తిన్నాక తెలిసింది కొంచెం యావరేజ్ ఉంది
ఓకే అది మనం గంటితో ప్రెస్ చేసి అప్పుడు తెలీదు ఆశ
ఏమన్నయినా ఫ్రెష్ చేయలేదా ఏడ్ ఎంతసేపు ఏడ్ నిల్చు అంటే ఏంది ఎంతసేపు నిల్చుకున్నా చాలా అని ఆఫ్ చేసేసినా ఇంగ నాకు తెలిదు అది ఉడికిందా ఏం చే చుల్లా అంటే యావరేజ్ తినొచ్చు మ మరి ఏమంతలే బాగుంది అంత ప్రొఫెషనల్గా ఏందో యావరేజ్గా తినొచ్చు ఆ ఇచ్చానా వాళ్ళు ఇంకా నాకు అంటే వాళ్ళు ఇంకా తినలే అన్నం పెట్టుకోల అప్పటికి ఇంకా ఇచ్చాను అంతే ఇంకా నేను తినేసి కిందకెళ్ళనా నా నాకు టేస్ట్ తీ అక్క పో అనిడి అక్కడ నేను తేన అక్క అన్న మీరు నా పేరు ఎ నేను లేద ఆడా యాక్చువల్ గా అంటే వాళ్ళక అనుకోని టమాటాస్ తక్కువ ఉన్నాయి కదా ఇ అంతా వేసిచ్చా కొంచెం పెట్టుకున్నా నా వరకు నేను తినేసా అప్పుడు మస్సీ వచ్చింటే మీస్సీ డు పెట్నా నిసి నేను తిన్నాను నా అక్క అడిగింటే లేద అక్క నేను తేను మీరు ఉన్నా తేను నేను మీరు నా పేరు ఎక్కరి స్తారు అని అప్పుడే సోమేష్ కి ఫోన్ చేసి అంబులెన్స్ ఏమన్నా తెప్పి పంపించాల చెప్ప సోమేష్ అంట దా ఆ ఆ ఆ పర్లేదు చెప్పులే తిన్నారా బాగున్నానా అందరుూ సేఫేనా అంట ఇంకా తిన్లేద అక్క అందుకే ఎక్స్ట్రా కర్రీ కూడా తెచ్చుకున్నామంట వాడు
ఆ ఆయ్యా ఊ
హు సరిపోయినరూలే అనుకని గమ్మని అయిపోయినా
టమోట బానే ఉంటారులే టమోటా బ జ్జి ఎట్ట చేసినా కాని అంటే తినొచ్చు మనం ఏం వేస్ట్ అవదు
ఆ ఏ యావరేజ్ జుకుంది వాళ్ళ వల్ల ఊహించుకున్నంత ఉండదు
ఉమ్
ఏమమందనే అడగ అడగాలే
అబ్బా యువరాజు ఎవరు
మీ ఊరు ఏ వే
అవునునువమ్ మా ఊరు అంటది ఏ ఏ న నాను అడిగితే మా బందువుల్ కూడా అవుతార అంటది నేను ఇ ఊర్లో
నువ్వు చి నువ్వు వేస్ట్ జయదర్శిని హ
నేనుఅసలు మా ఊర్లోనే చూల్లే మా బంధవులను కూడా ఎవరు చేల్లుస్త ఫోన్ చేసి చెప్పినాడు
ఆవన నాకెలా పరిచయం వాడంటే సోమేష్ వల్లనే అనుకో సోమేష్ సోమేష్ వల్లనే లే అంటే సోమేష్ ఫ్రెండ్స్ నా నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అలా పరిచ చ్చం నాకు మంజు వల్ల కూడా అ బి ఫార్మసీ
ఉ మరి మా ఊరితే ప మరి ఎందుకు అక్కడే ఉన్నాడు
ఎక్కడా
కడపలో
ఏ ఆ ఏం అబ్బ అంటే ఫ్రెండ్స్ తో తిరగాలని ఉన్నాడో నాక్ తెలీదు వాడు నాకు అలా ఓసారి మంజకి హెల్త్ బాగా లేకపోతే ఆ ఇదేది హాస్పిటల్కి నేను వాడు మంజుని తీసుకో పోయినమ్ ఆరోజు రాత్రి కొంచము మోనా ఆఆ
ఆ ఇప్పుడు మన దేన్దో ఫేర్వెల్ ఏదో కూడా ఉంది కదా అప్పుడు వంశీ షర్ట్టు చూసి ఇది ఆ పిల్ల సెలెక్ట్ చేసింది ఇదా అనుగుడ్ ఉమ్ హు
ఎవరు
అప్పుడు ఆ పిల్లకి బాగాలేదు ఆ సిచ్యువేషన్ లో కూడా ఈషర్ట్
ఆ ఓకే ఆ అవునవునా ఆ కరెక్ట్ ఆ వంశీ సోమేష్ వచ్చున్నారులే
ఉమ్
అవును
వంశీ ఫోన్ చేసినాడా హలో
ఆహ్ చేశాడా నీకు
చాల ఎత్తలా ఒకసారి ఎతే నేను వడలు చేస్తా ఉన్నా
వాడు నిన్న ఎందో మెసేజ్ డైలా నువ్వు రావచ్చు కదా మా ఇంటికి ఏమో వంశీ నాకు అంటే నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు వంశీ ఆ అక్కడ వచ్చిన నేను నాకు అవన్నీ చూస్తే నాకు బాధ ఏమో చెప్ప చెప్పిన ఇంగ వాడు అడుగుతూనే ఉంటే బాధేస్తాది నేను రాలేను అని చెప్ప
నక్ కూడా చెపునడ్
రన్ యా ఏం చెపినాడు
మన ఊరికి తీసుకురావచ్చు కదా ఆశ నీ
ఏమో నాకు ఎక్కడికి పోవాల అనిపించట్లేదు అని అని చెప్పిన
హమ్
కావాలంటే ఇంగ సరేలే అని ఇష్టంము వోని అమ్మలశసాయి ఏమో సరే వంశీ అవుతున్నా వంశి ఏమో కొంచెం సే ఏమో మంచిగా మాట్లాడినాడు వే ఎప్పుడు చూడ్ల
అంతలే అదే మనకు మనకే డౌట్ వస్తుంది అంత అంటే అది
స అంటే ఆహ్ ఆంగల్ నేను ఏ ప్పుడు చూడలేదు నా నా నే చి ఇంత వరకు ఎందుకు అబ్బా వీడు ఇంత ఫీల్ అవుతున్నాడే స స లేదులే వంశీ ఓకే వంశీ సరే లే సరే లే అని చెప్తూనే ఉన్నా ఇంకా ఇంక పడు ఇక్క లే అన్నా లాస్ట్ కి సరే మనం సుప్రజను ఆడుకుందాం గ్రూప్ లో అన్నాడు సరే లే అని చెప్పా
గు
మంచిగా రేపూ ఫోటల్ బా తీస్కో
నా బర్త్డే వీడు ఇప్పుడే మెసేజ్ చేస్తున్నాడు ఏమంటే గండికోట్లో ఒక డ్రెస్సు బెలూన్ కేసుకి ఒకటి అంట అని చెప్తున్నాడు
రూమ్స్ అవైలబుల్ ఉంటాయన్న లేకపోతే వాళ్ళంటే ఎట్టో గా మార్చుకుంటారు
అదే నేను నీ నీకి నీ కన్వీనియన్స్ ఉంటేనే మార్చుకో అంతేలే అడిపోయినాక చూసినాక నాకు నచ్చపోతే నేను మార్చుకోను అంతే కదా
అంతలే
అ
నువు ఎక్కడికి ఏ ఫోటోలు లేని ఏదైనా మంచి డ్రెస్ ఉంటాయి ఇంకొటి చూసుకో అంటే మంచి డ్రెస్ దీంతో నాకు ఫోటోలో లేవ అనుకున్నారు ఏమనా ఉంటాయి
అది వే దేవిక పెళ్ళికి కొన్నచూడు అది లేదు వే
ఆ అది ఎస్కో బానే ఉంటదిలే ఆశ
ఆ
హమ్ బంటది ఆది ఎస్కే ఎందుకు జీన్స్ కొంచెం ట్రెడిషనల్ ఉన్నా
ఆ
ఎందుకు జీన్సులే అది వేసుకు అది కూడా కట్ టాప్ ఎహ్ కదా
ఆహా నేను అదొక డ్రెస్ వేసుకుంటా మార్చుకొని ఇంకా అంటే ఈ రెండున్నా కదా నా బర్త్డే,
అది కూడా బాగుందా ఆషా
ఆ
అది బాగుంది దేవక్క పెళ్ళిక్కొనింది నువ్వు
ఆ అంటే ఆ నేను అది ఈ ఇదే లహరి దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకున్నామని అనుకున్నాను. నా బర్తడే తెసు కున్నా ఎసుకునే నా
అవును అప్పుడే వెళ్ళుట
ఆ అదే ఆ రెండు ఆ రెండిట్లో ఏది గండికోటకి ఏది దానికని అర్థం కాల
మ్మ్ వద్దులే అదు వద్దులే ఎందుకంటే లహరి బెలూన్ కేేవ్స్ కి ఇది వేసుకవో నీ బర్డే డ్రెస్స్.
ఆ
అక్కడికి అదేసు కో ఎందుకంటే లహరికి దీపి నిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చూసింటారు నీ డ్రెస్స్ ని
ఆఅదే నిజమేలే నాకైడియా రాలే నీజమేలే.
అదే వేసుకున్నా ఇది బాగుంటది ఆశ్వని బర్డే సన్ లైట్ కి కొంచెం వ్యూ కి ప్లేసెస్. అన్నిటికీ బాగుంటది నీకు కలర్ బాగుందది
ఒకే ఒకే అదే వే కుంటా అయితే అది వేసుకుంటే ఒకవేళ మార్చుకునే ప్లేస్ ఉంటే ఒక షర్టు ప్యాంటు జీన్స్ ప్యాంట్ తీసుకున్నా కుంటాను ఒకేళ అక్కడ కుదిరితే కుక్క కొంటా ఉంటదంట బలం కేస్లో అంటే గృహ గృహం ప్రవేశ గృహ గృహ అంట
ఒకే
ఏం నువ్వు ఇంకా నిద్ర పోలేద
నేనా లే లేే నిదురపోలె. మా పిల్లలు స్వామి చిన్నది ఎవ్వరుగాదు
అంతే
వారం గూడా గాలే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ప చ
హ
నేను తిడతానానని మా పత్తు వచ్చినప్పటి నుంచి నువ్వు రోజు ఇంటికి రావద్దు త్రూసి వచ్చినప్పుడు నుంచి నన్ను చెప్తూనే ఉన్నావు మతు
ఉండు కాల్ చేసి మళ్ళీ చేయనా ఇంకొ కాల్
ఆ చెయ్